ఇన్పిస్తుందా అండి అవునండి మీ కూ రేపేంటో విషయం తెల్సా అండి శుభకార్యం
తెల్సండి రేపు శ్రీ రామనవమి కదండి
ఔనండ సీ రామ నవమి అండి రామున్ ది సీత గారి పెళ్ళి అండి
ఔనండి మంచ్ తే చేస్తారంటండి ఇక్కడ టెంపుల్ దగ్గర
అవునండి ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటదండి మాకు దగ్గర్లో ఇక్కడ కళ్యాణం జరుపుతారండి చాలా ఎట్లా అంటే ఒక ఒక వంద మందికి వేల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తారు కళ్యాణం చూపిస్తారు ప్రతీది చూపిస్ తారండి వాళ్ళ వాళ్ళ విష వాళ్ళ విష్ వాళ్ళ విషయాలు అ వాళ్ళ స్టోరీ అంటే వాళ్ళ కథలు వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ వాళ్ళు ఎలా వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు
మ్ చూపిస్తార అండి చెప్తారు గదా
చెప్పి చూపిస్తారు చెప్పడంలోనే గదా అండి మనం ఇమాజిన్ చేసుకుంటాం అట్లా అంటున్నా అండి
అట్లా అంటున్నారా అండి మీకు అక్కడ ఏంటి ఏమైన్నా టీవీ ఎస్తాడు కావచ్చు ఆ స్టోరీ అంతా
టీవీ అంటే ఇంట్లో ఉంటే టీవీ లో అన్నీ మూవీస్ శ్రీరాముడి గురించే వస్తాయండి ఎంత బాగుంటదో అండి
అ అసలు వాళ్ళు వనవాసానికి పోవడం కానీ అక్కడ ఎన్ని కష్టాలు పడతారు అసలు
అవునండి
కానీ అన్ని కష్టాలలో కూడ ఒకరికొకరు తోడుంటారండి
అవునండి ఇందాకే రీల్స్లో చూసానండి
అవునా అండి అదే తో ఒకరికొకరు ఒకరికొకరు తోడుగా ఉంటే ఏమైనా చేయొచ్చు అండి
నిజం మండి వాళ్ళని మనం ఆధారంగా ఆధారంగా తీస్ కొని లైక్ వాళ్ళని మంచి ఆ ఆదర్శంగా తీసుకొని మనం కూడా అలా ఉండాలని కాన్ని కంపారిజన్ అనేది కంపారిజన్ అనేది చేసుకోవద్దు కానీ వాళ్ళని ఆదర్శం తీసుకోవాలండి ఎందుకంటే వాళ్ళు పవిత్రంగా వా వీళ్ళ రిలేషన్ న్ని ఎంతో గౌరవించి ఎన్ ఎంతో భక్తి శద్రలతో ఇద్దరికి ఇద్దరు తోడు మీ డా తోడు అన్నిట్లో ఉండి మంచిగా ముందుకి వెళ్ళ జీవితాన్ని కొనస సాగించారండి ఒక వేల మందికి కోట్ల మందికి వాళ్ళని ఆదర్శం ఆదర్శం చేసేలాగా చేసుకున్నారండి అందుకే వాళ్ళు దేవుళ్ళు అయ్యారండి ఊరికే అవ్వరు కదండి దేవుళ్ళు
ఈ కాలంలో అట్లాంటివి కష్టం అండి
ఈ కాలంలో అలా కష్టమైన కానీ మనకి దగ్గట్టు మనకి నచ్చినట్టు మనం ఉండే విధానంలో మనం ఉండాలండి ఈ కాలం అయితే కాలం అయితే ఎంతండి వాళ్ళకి గదే ఇరవై నాలుగంటలు ఉంటేదండి
కాదండి అందరు ఒక ఒకేలా ఉండారండి ఎప్పటికీ
అవునండి అందరు ఎక్కు నాకు మంచి రాముడు లాంటి రాముడులాం
హస్బెండ్ రావాలండి అక్క నాది కోరికలా మిగిలిపోతుదేమో అని భయమే
అవునండి అవునండి అ అంటే మరీ రాముడులా గాక పో పోయినా కనీసం మంచోడు రావాలండి నీకైతే ఆల్రెడీ తెలుసండి నీకు
ఎన్ను కం అలా అంటారు ఇప్పుడు ఎవరున్నారండి అంత మంచిగా
నిజంగా రేపు శ్రీరామనవమి కళ్యాణం జరుగుతదండి ఇక్కడ నేను వెళ్దాం అనుకుంటున్నా అండి మీరు వస్తారా వెళ్దాం అలా చూసేసద్దాం
ఆ వెళ్దామండి మీ దగ్గర బాగా జేస్తారంటే చెప్పండి నేను
అవునండి బాగా జేస్తారు తర్వాత అన్నదానం జేస్తారండి నాకు అది చాలా ఇష్టం అండి
అవునా అండి బాపెడతారు ఇంగఎక్కడైనా గాని మీ మొన్న దగ్గరన అయితే చేశారండి మంచుక ఫస్ట్ కళ్యాణం జేశారు మార్నింగ్ మరి మార్ని నింగ్ ఏం చెయ్యరు గాని
లేవెన్ టువెల్ కట్లా జేస్త
చేస్తారండి తర్వాత ఇంకా భోజనాలండి లాస్ట్ టైం పోయిన ఎంత బాపెట్టారండి అసలు
అవునండి ఏం జేసినా చేయకపోయినా భోజనం ల్ బాగా చేస్తారండి నాకు అందుకే వెళ్ళాల అనిపిస్తుందండి
అవునండి ఆ పానకం పెడతారండి అది తాగడం మంచిదంటా అండి శ్రీ రామానవమి
కానీ రేపు చాలా హంగామా మంచి నిజమైన పెళ్ళి లాగా అనిపిస్తదండి నాకు బా ఫీల్ బాగుం
ఆ వైబ్ అక్కడ మస్త్ సెట్ తైతదండి ఒక
ఏంటో అండి అసలు బాగుంటదండి డి
బాంటదండి
విఫ్ఫ్ మనం అప్పుడు ఫీల్ అవుతాం అండి వీ ఎలా అంటే నిజంగా శ్రీరాముడు సీత గారు పెళ్లి చేసుకుంటే ఇ త అంగరంగ వైభవంగా చేయిస్తారు అందరూ అరేరే రే బలే అనీ ఇస్తదండి నాకు గోవా
ఏండి ఇక్కడ ఇంకా శ్రీరామ శ్రీరాముల వారి ఆలయం ఎక్కడంటే అక్కడ చేశారండి ఇంకా హనుమంతుని ఆలయం ఎక్కడన్నా గానీ చేస్తారంండి ఇంకా
అవునండి ఇంకా హనుమంతుడి గొప్పతనం ఏంటంటే శ్రీరాముడికి ఎలా అంటే మొత్తం డై హార్ట్ ఫ్యాన్ అండి హనుమంతుడు శ్రీరాముడికి
ఆ భక్తి అండి అంత భక్తి
ంచ లో నా జీవితంలో ఎప్పుడు చూడలేదండి హనుమంతుడి లాగా ఎందుకంటే హనుమంతుడి జీవితం మొత్తం శ్రీరాముడికే అంకితం అండి
అవునండి అంత భక్తుడు మరి అంత మంచి భక్తుడు ఎక్కడ ఉండారంండి
దేవి వాళ్ళ రూమ్ లా సరే అండి మరి
సరే అండి మరి మంచి ఎంజాయ్ చేయండి రేపు ఓకే అండి
రైట్
బాయ్